ఆ హాయ్ అండి హలో ఆ విన్పిస్తుందా
ఆ విన్పిస్తుందండి ఇప్పుడు
ఆ ఓకే అండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఊరికే అలా ఖాళీగా కూర్చున్నామండి
కాల డు ఓకేనండి ఎలా న నడుస్తుంది లైఫ్ అంతా బాగా జరుగుతుంది, ఆ నేనొచ్చేసి అలా మెడ పైన కూర్చొని అలా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నా అన్నమాట
అవునా వెదర్ కూడా చాలా బాగుంది
వెదర్ కూడా చాలా బాగుంది లేండి కూల్ కూల్గా ఉంది, అలా చందమామ్మని చూసుకుంటూ మేడ పైన పడుకొని ఉన్నామండి ఫ్యామిలీ అంతా
వావ్ ఇట్సే వెరీ మెమరబుల్ మూమెంట్ అండి
అండి ఆ ఇంకెప్పుడు మళ్ళా అంతా కలుస్తాము ఎప్పుడు మేడ పైన పడుకుంటాము సమ్మర్ వ స్తేనే అందరూ మిద్దెపైకెక్కుతాం అన్నమాట
అవునం
అవునండి బాగుంటది ఇంట్లో ఈ ఫ్యాన్లు కూలర్లు వేసుకునే దానికన్నా, పైన వచ్చి పడుకుంటే చాలా హాయ్ అనమాట అవునండి ఎందుకంటే మనము నేచర్ కదా అందుకనేసి ఇవంతా ఫ్యాన్స్ ఇవ న్ని ఏసి ఇంకా వేడైతుంది మొత్తం రూమ్ టెంపరేచర్ మొత్తం హీట్ అయిపోతుంది తప్పిచి కూల్అయ్యేది ఏమి ఉండదున్నమాట ఆ అదే కదా ఇది మనకి గాలి ఎంత తీసుకున్నా బాగా హాయిగా అనిపిస్తుంది అనమాట, ఎంత ఫుల్ మనం ఇది ఇరిటేటింగ్ గా ఉన్నా చల్లగాలి కల వస్తేనే బాగా అనిపిస్తుంది రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అన్నమాట
అవునండి అవును
ఏసీస్ ఏసీ బస్సెస్ ఈ కార్లు అసలు అసలు పడవండి బాబోయ్
అవునండి అవునండి మీకు ఏసి ట్రా ఏసికార్ ట్రావెల్ డిఫరెంట్ కా
అసలు అస్సలు ఏసీ కార్లోనే నేను ఏసీ ఆఫ్ చేయమంట తెలుసా, నాకు అస్సలు పడదు ఏసి నాకు ఇంకావామిటింగ్ వచ్చినట్టు ఫీలింగ్ ఉంటది అనమాట ఏదో ఉబ్బరిచ్చినట ఫీలింగ్ ఉంటది నిజంగా కొంతమంది ఏసీ లేకుండా బయటకీరారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఏమో కాని, వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అవుతుందో కాని, మనలాంటి వాళ్ళయితే బాబోయ్ వామిటింగ్ ఒకటి చేసుకోవడం తక్కువ ఇంకా నేను అ అదే కద ఆ అసలు కానీ మనం కంట్రోల్ చేసుకుంటాం ఆ నాకైతే తల తిరిగిపోతాది ఏ ఏమో అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఎప్పుడెప్పుడు ఇక్కడ్నుంచి బయటికిపడిపోదామారా బాబు అన్నట్టు అనిపిస్తది అన్నమాట
అవునవునండి
ఇంకేంటిది మీకు ఏ హీరో అంటే ఇష్టం బాగా
నా
నాకు మహేష్ బాబు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి ఓ అవును ఆయన చాలా అంటే యాక్టింగ్ కాకండా రియల్ లైఫ్ లో కూడా చాలా మంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు కదా
అవునం డి ఎంతో మంది హార్ట్ పేషెంట్స్
అది కూడా తను అబ్బాయి వల్ల ఇన్స్పైర్ అయ్యి అవునవును ఇవన్నీ చేస్తున్నాడు కదా అవును అబ్బాయి పుట్టినప్పుడు చిన్న చాలా చిన్నగా ఉన్నాడంటా వాళ్ళకంటే మనీ ఉంది కాబట్టి బ్రతికించుకున్నారు మనీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టు ఇం స్టార్ట్ చేశారంట ఎక్కడండి అది అవునండి ఆ అలా ఎంత మందికి ఉంటుందండి డియా వాళ్ళు అట్లా ఆలోచించే బుద్ధి అసలు చాలా గ్రేట్ అండి ఆయన ఇంకా వాళ్ళ కూతురు కూడా సితారా కూడా ఆమె ఫస్ట్ యాడ్ చేసింది ఒక దానికి డొనేట్ చేసింది అంట కదండి ఒక ఫౌండేషన్ కి హు అది చాలా గ్రేట్ అదే కద అంత చిన్నయి అయి ఉం డి ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళని చూసి చిన్నపిిల్లలు కూడా నేర్చుకుంటారన్నమాట పెద్దలు అలా ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా అలానే నేర్ చ్చుకొని మంచి వేలో బ్రతుకుతున్నారు అన్నమాట వాళ్ళు కూడా అంటే అందరంటారు కదా అదే చెప్పండి ఏదన్నా కూడా పెద్దల్ని చూసే నేర్చుకోవాలంటారు కదా అలా తన నాన్నని చూసి ఇన్స్పర్ అయింది హు అవునన్ అవును అంటే మామూలుగా అంటారు కదా వాళ్ళకి ఏంటి అంత డబ్బు ఉంది కదా ఇవ్వ ఇస్తారు కదా ఇవ్వచ్చులే పెద్ద విషయం కాదు కదా అని అన్నారు బట్ అంత పెద్ద డబ్బులు ఉన్నా కూడా చాలా డబ్బులు ఉ ఇచ్చే మనేసి ఉండాలి కదా ఆ మనసు వాళ్ళకు ఉందంటే చాలా గ్రేట్ అండి ఈ కాలం లో ఎవరు ఎవరి స్వార్థం వాళ్ళకి ఎంత డబ్బులు సంపాదించినా వాళ్ళకు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది లైక్ బిజినెస్ ఇం ఎక్స్పాండ్ చేద్దాము లేకపోతే ట్రిప్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాము అన్న ఆలోచనలు ఉంటాయి బట్ వాళ్ళ గ్రేట్ అండి అసలు అంత బాగా థింక్ చేసి హెల్ప్ చేస్తున్నారంట అంత పిల్లలకి
అందరూ అలా ఉండరు కదండి ఎంత బిలినియర్స్ అయినా కూడా కొంతమంది చిన్న స్టేజ్ నుంచి వచ్చింటారు ప్లస్ వాళ్ళు లైఫ్ లో అలాంటి ఎక్స్పీరియన్స్ చేసింటారు కాబట్టి వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి
డబ్బు లేని వాళ్ళకి సాయం చేస్తారన్నమాట అవునవునండి నిజమే అలాంటి మా గొప్ప వ్యక్తికి మీ మీరు ఇష్టపడుతున్నారంటే లైక్ అడ్మైర్ చేస్తున్నారంటే చాలా మీకు కూడా మంచి ఐడియాలజీ ఉందండి మీకు కూడా అవునండి అవును మనం కూడా ఎంతో కొంత ఎవరు ఒకరరో ఒకరికి చిన్న సాయం చేయాలి కదండి అవునండి అవును లేకపోతే లావైపో పోత్తం ఆ తర్వాత వచ్చేసి హు ఏదో మాట పెడదాం అకున్నా నేను మర్చపోయానునండి మీరు మీ డైలాగ్ గుర్తు చేస్తే డైలాగ్ చెప్పి నిను చెప్పాలినుకున్న పాయింట్ నేన్ మర్ చ్చిపోయా అనమాట ఇంకా ఆ మీరన్ని మూవీస్ చూస్ శారా మహష్ బాబూవి
ఆల్మోస్ట్
హా ఉమ్మ్ అవునవును ఆ నాకు ఈ మూవీ ఈ నాకెక్కువ ఇష్టమైన మూవీ ఏంటంటే ఇది ఉంది చూడండి ఆ పోకిరి బాగా నాకు నచ్చుతది అనమాట తర్వాత రీసెంట్ గా ఆయన డాన్స్ చాలా బావుంటది అవును సమర వే అని పరిగెడతారు కదా కర్చీఫ్ వేసుకొని క్రేజీ ఉంటుంది అది తర్వాత వచ్చేసి రీసెంట్ గా డాన్స్ చేశా చూ నండి దీంట్లో కుర్చీ మరత పెట్టింది నేనుస్సలు ఎక్స్పెక్ట్ ఏ జెయ్యలేదు తెలుసా అసలు అదే కదా అయ్యో మామూలు తగ్గదు అది నేను ఆ ఆ పార్చ్ దాని కోసమే మూవీకి వెళ్ళాలింటే నేను నమ్మాల అసలు ఏంటి అంటే ఎప్పుడు కామ్ గా డిగ్నిటీగా ఎక్కువ మాట్లాడడు కారా మాట్లాడారు కదా అతను అలంటతను అంత మాస్ స్టెప్ ప్స్ ఏశారంటే అది అంటే మనకి తెలుసు కదా అంటే మంచి డాన్సర్ మంచి పర్ఫ ఫమరు ఆమెతో పాటు ఈక్వల్ గా చేస్ అనంటే గ్రేట్ అసలు చేస్తారండి ఆయన ఆల్ ఆల్రౌండర్ కదండి అదే బట్ నేను మరి అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి మామూలు గా అన్ని మూవీస్ చూసుకుంటే అంత ఎక్కువ స్టెప్స్ దేంట్లోను వేయలేదు కదా నార్మల్గా జస్ట్ అలా అలా చేసేవాడు ఇప్పుడు దీంట్లో బాగా చేసేటప్పటికి నేను షాక్ అయ్యా అనమాట తర్వాత ఇప్పుడు ఒక మూవీ వస్తుంది కదా మన ఆ రాజమౌళి ఆ మహేష్ బాబ్ వారణాసి అన్ ఆ కాంబినేషన్ లో దానికోసం నేను ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నా అనమాట ప్రియాంక చోప్రా ఇంక ఫుల్ హైపర్ యాక్టివ్ పర్సన్ ఎలా ఉంటంది అయి కే నసు ఆ కథ నేను చాలా వెయిటింగ్ అండి నాన్ అంటే ఎంత నేను ఫ్యాన్ కా కపోయినా నేను అడ్మైర్ చేస్తా అతన్ని ఒకప్పుడు నాకు నాకు కూడా ఫేవరెటె అనమాట మహేష్ బాబు తను కూడా నేను చాలా రైట్ చేస్తున్నా అనమాట త మూవీ కోసం నేను మొన్నా లాంచ్ అప్పుడే సీరియస్లీ తెలుసా అసలు ఆయన ఎంట్రీ అలా ఇస్తుంటే వావ్ సూపర్ అనమాట ఏంటండి మీ దగ్గర ఏదో టపాసాలు కాలుస్తున్నట్టున్నారు క్రాకర్స్ సెంటి విషయం
ఏమోనండి ఇక్కడ తెలిదు ఏమన్నా ఫంక్షన్స్ ఏమైన్నా ఉన్నాయేమో
మ్ సరే లో నెక్స్ట్ ఇయర్ బర్డే పార్టీస్ కానీ సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు సో అందుకని క్రాకర్ సౌండ్ వచ్చేలా ఉంది అవును తర్వాత ఇంకా సితారా కూడా అసలు చి చిన్న అమ్మాయిల కనిపించదండి అసలు చాలా ఉంటాయ్ మెచూర్ పర్స్ ని లాగా హైట్గా అలా అనిపిస్తుంది అనమాట ఎంతైనా వాళ్ళ మదర్ జీన్స్ ఫాదర్ జీన్స్ రెండు మిక్స్ అయ్యాయి కదా
అవునండి వాళ్ళ మదర్ చాలా సైలెంట్ అండి చాలా పిల్లల్ని కూడా చాలా డిగ్నిటీ అండ్ సైలెంట్ తో పెంచింది.
అవును అవును చూస్తే అర్థం అవుతాది అనమాట ఆ ఇంకా